హలో
హలో ఇన్పిస్
ఆ వినిపిస్తుంది. నీకు? వాయిస్ ఎట్లుంది లో ఉందా
ఆ కొంచం కొంచం లో ఉన్ బట్ పర్లేదు ఇన్పిస్తుంది.
అవునా ఆ నిద్ బా ఇన్పిస్ స్తుంది
ఒకే కే
ఏం చేస్తున్నావ్
ఊ ఖాళీగే మొత్తం ఏం చేయట్లేదు జస్ట్ అలా ఆ మేడ మీదకొచ్చాను సరదాగల వాకింగ్ చేస్తూ. హు ఏం చేస్తున్న
నేనేం లేదు ఇందాకే వర్క్ ఉండి బయటికి వెళ్ళొచ్చాను ఇప్పుడు ఖాళీనే
హూ అదదే
వంటలొచ్చ ఏమన్న
వంటలు బానే వచ్చు వెరైటీ అంటే ఇంక మన ఇండియన్ క్విజిన్ కా
వెజా నాన్ వెజా
దయచే మొత్తం
ఉహు
ఇంకా కాంటినెంటల్ అంటావా అవిలా ఉంట కద కొన్ని పాస్తా గాని అవి కొంచెం బానే వచ్చు ట్రై చేసా పిజ్జా మాత్రం ట్రై చేయలే, ఎందుకంటే ఒకసారి ఎప్పుడో కోవిడ్ అప్పుడు అనుకుంట ట్రై చేశాను మళ్ళీ మధ్యలో ట్రై చేయలా.
ఆహా బా వచ్చిందా అప్పుడు ట్రై చేసినప్పుడు?
అంతగ ఏం మంచిగ రాలే. కాకపోతే అది ఏంటంటే మనం చేసే బేస్ని బట్టి అదేంటంటే మనకు అంత ప్రిపరేషన్స్ ఏం తెలిద్ కద ఆ హా కానీ మేములా చేలేం మన కొంచం అన్ని ఫస్ట్ నుంచి చేద్దాం అన్ కొన్ చెప్పి
పిజ్జా పేస్ మంచిగుంటే ఏదైనా టేస్ ఉంటుంది ఫస్ట్
టేస్ట్ ఉంటది కాకపోతే ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా కోవిడ్ టైమ్ అంటే ఇంకా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉన్నాం కాబ సో అప్పుడు సినినుమా అన్నయ్య మొత్తం అందరం కలిసి ఇంకా మొత్తం దాన్ని ఏం చేసామంటే ఎక్కువ ఒరిగను ఎక్కువవి వేసిచ్చి చీసేసేసి ముత్తం వేసేసాం టేస్ట్ ఇంకా బాగా బా అంటే కనీసం తినేలాగన్నా ఉంటదిలే అని చెప్పి కానీ స్మెల్ బాగా వచ్చిందిందుకంటే ఆఫీస్ ఇ మనం చసేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వచ్చింది ఓ ఒపం చేయంగనే
ఆహా హీ హ
స్పెషల్ వెరైటీ వంటలు ఏమన్నా అలాగా
నాకు అసలు వంటలే రావు ఎప్పుడు ట్రై అ ఇప్పుడంతే మ్యాగీనే ఇంకా ఎక్కువ మ్యాగీ పాస్తా ఆ పాస్తా అనుకు నేను మ్యాగీ లాగ చేసు కుంద
వా
ఆ మేము టీ చేసుకోము ఇంట్లో కాఫీని
ఓకే
అది కూడా నేను పెట్టను ఆ అమ్మనే పెడతుద అంతా
అదే అదే అర్థమడి
టీ వస్తందా నీకు
మ
అవునా అల్లం టీనా నార్మల్ టీనా నాకు టీ అంటే ఇష్టం బయట త అవుతా తెచ్చుకొని
మేమంతా టీ ఫ్యాన్స్ అదే
నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మాకు కాలేజ్ దగ్గర క్యాంటీన్ ఉంటంది బయట చాలా బాగుంటది తీ అక్కట్ టెన్ రూపీస్ ప్రతి రోజు హాస్టల్ క వెళ్ళే లోపల తాగేసి వెళ్ళిపోచ్చంది
అంతే అదొక కప్పు పడాల్సిందే ఒక రోజుకి
చాలా బాగుంటది అక్కడయితే ఎంత టేస్ట్ ఉండదో టీ అయితే మామ్మ నా చూడి వస్త కదాస్ వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళని కూడా తీసుకుపోయిన వాళ్ళకి కూడా నచ్చింది అందుకేటి వాళ్ళ కూడాత తున్నారు అప్ప నుండి ఇంకా నార్మల్ కే మేమెప్పుడూ టీనే తాగలేదు ఎప్పుడు కాఫీనే హ్మ్మ్ తిరుమల లో కూడా చాలా బాగుంటది టీ ఆ ఎంత బాగుంటాదో తిరుమ లో హ
అంటే వాళ్ళు వేసే టీ పౌడర్ కానీ లేకపోతే ఆ పాయలు కానీ ఇచ్చం ఇక్కడ మనం ఉన్నా కా అక్కడ ఉ టీ స్టాల్ స్మెల్ బాగుంటది అంటే ఒక్కొక్క టీ స్టాల్ ఒక్కొక్క ఒకలాగా అది మ
ఆ వాళ్ళం ప్యాకెట్ పలు వేసేది ప్యాకెట్ పాలు అంటే ఎన ఉదస్తథాయి
హ్మ్మ్
మీరు ఆవు పాలు ద అవుతారా ఏవి త అవుతారు
ఆ లేదు లేదు ఆ దిస్ దాన్ని ఏమంటారు ఆవు పాలు ఆవు పాలు కాకుండా ఏమంటారు
బర్్రనో ఏనుమో ఏదో ఒకటి అంటర్లే
ఆ అదే అదే అదే అదే ఆ పల్ ఆవు పల్ కాదు మాకు ఇంటికి వచ్చి వేస్తారనమాట వాళ్ళకు ఉంటాయి కదా పెంచుతారు కదా వాళ్ళు వాళ్ళు ఏంటంటే పితికి మా సరే లీటర్ వచ్చేసి అంటే లైక్ ప్యాకెట్ వట్ల అయితే వేరే అకం రేటు ఇక్కడ వాగాేంటంటే ఇంటికి వచ్చి సీ ఏ చేస్తార అనమాట అంటే
అవును మాకు కూడా అలానే సేమ్ మాకు అంతే ఇక్కడ
ఫ ఫై్ ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఎనభై ఐదు లీటర్
బాగుంటాయి చిక్కగా వాటర్ కలపకుండా
ఆ వాటర్ కలిపకుడా అంటే పాలు కొంచెం ట్రాన్స్పరెంట్గా కొంచెం వాటరీ వాటరీగా అంతలాగ ఏమి ఉండదు కానీ ఏ ఏది తెలిసిందే కదా కొంచెం మాాలయినా వాటర్ చేస్తాం రా కానీ మా అమ్మ ఏం చేస్తారంటే ఫస్ట్ అవి పొయి మీద పె అ దాన్ని పొ పొంగించేటప్పుడు ఏం చేస్తారంటే పాలు మరగ పెట్టేటప్పుడు దాన్ని ఏం చేయరు దాంట్లో వా ర్ పోయేరు ఎందుకంటే మంచిగా లేయరు వస్తది మీగడ ఆ ఆ మీగడ కోసం అయినా వాటర్ పోయల్
కొని నెయ్యి కూడా చేస్తామ్ ఆ మీ ని
ఆ సేమ్ సేమ్ సేమ్ అంతే సేమ్ ప్రాసెస్ మా ఇంట్లో కూడా దాన్ని తీసి స్టోర్ చేసి రొండు మూడు రోజులలా ఐద ఆారు రోజులు ఏడెనిమిది రోజులు వుంచి వెన్న చిలికి ఆ నెయ్య వేసేస్తారు మమ్మీ కూడా అంతే సేమ్ అదేంటంటే ఆ మీగడ మంచిగా వస్తుందని చెప్పి ఆ
నెయ్యి ప్రాసెస్ ఎలా జేస్తారు
అరే సేమ్ రా ఆ మీగడ ఉంటది కదా ఆ మేగడ్ ని మమ్మీ స్టోరేజ్ సెవెన్ సెవెన్ నుంచి టెన్ డేస్ వరకు ఎంత వొస్తే అంత మొత్తం స్టోర్ చేస్తారు
మేము టూ త్రీ మంత్స్ చేస్తాం రా
ఓ ఓకే మా అమ్మమ్మ అట్లనే జేస్ ఓకే సారి పెట్టేేసి చేస్తారు మా మమ్మీ అలా కాదు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కి ఓ ఓకె మా చాలా వస్తుందిరా చెప్పాను కదా బాగా తిక్కుగా వస్తది
పాలల్లోనే వాటర్ కలిపేస్తాము కలిపేసి పొయ్యి మీద పెడతాము అందుకు అవి కొంచమే మీగడ వొస్
ఓకే అయితే ఒకసారి ఈసారి ట్రై చేయ్ ఈసారి ట్రై చేయ్ ఫస్ట్ రాగానే
పాలని కాం చేసి మళ్ళీ వాటర్ ఏసి మళ్ళీ ఇంకొకసారి కాంచుతారా వాటర్ ఏసి
అహా లేట్ లేదు ఫస్ట్ పాలు రాంగా నే వాటర్ ఏమి ఎయ్యరు మమ్మీ కొంచమే వాట్రు అంటే బాటిల్లో ఉంటాయి కదా మిల్క్
హ
టీ గ్లాస్ అంతా వాటర్ పోస్తారు మీగడ తీసేసిన తర్వాత అది అలాగే ఉంచేస్తారు ఎప్పుడుకప్పుడు మేము టీ కాఫీ పెట్టుకునేటప్పుడు వాటర్ మిక్స్ చేసుకుంటాం అనమాట
ఆహా
అలా అనమాట ఎప్పుడుకప్పుడు ఇప్పుడు టీ పెడుతునానుకో కో ఇవాల అందులోనే కొంచెం వాటరేసి ఆ పాలు పెట్టేస్తామనమాట అలా
ఆహా అంటే వాటర్ ఎన్నేస్తారు మీరు నార్మల్గా
నార్మల్గా ఒక ఒక ఇప్పుడు ఒక లీటర్ అంటే ఆల్మోస్ట్ మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే ఇ ఇ మా పాలు కొంచెం తిక్క్ గనే ఉంటాయి
మేము ఎట్లేస్తాం అంటే ఇప్పుడు రెండు గ్లాసులు పాలున్నాయనుకో ఒక ఒక టీంకాలు గ్యాస్ అట్లా పా ఉమ్ నీల్ వేసుకుంటాము బా తిక్కుగుంటాయి మాకిక్కడ
అవునవును అదమైంది అదమైంది మొత్తం అది దాన్ని కాఫీ చేసుకున్న టీ చేసుకున్న పాల్ పాల్ బాగా తిక్కుగాంటాయి కదా టేస్ట్ అంత రాదు కొంచెం వాటర్ పడాలి
ఎక్కువ తిక్కుత్త పాలు తాగమన్నా అసలు అవి ఎట్లనో ఉంటది టేస్ట్ వాటర్ వేస్తేనే కొంచెం తీయగా అనిపిస్తాయ్ పాలు అందుకు వల వేసుకుంటాం
ఉమ్
టీ ఎట్లా చేస్తారు మీరు
అంటే ఫస్ట్ యాక్చువల్గా మేము టీ ఫస్ట్ ఒట్టి ఇది కొంచం కొంచం చాలా కొంచం అంటే టీ గ్లాస్ కంటే కొంచం తక్కువ వాటర్ ఫస్ట్ ఏసెసి తర్వాత టీ పౌడర్ అల్లం తర్వాత యాలుపైండి ఇంట్లో అమ్మ ఎప్పుడు రెడీ చేసి పెడతారనమాట యాలుకాయలు అన్నీ అనుకొ కొంచెం షుగర్ ఎసి దాన్ని పౌడర్ చేస్తారు అంటే కొంచెం గ్రైండ్ అవ్వాలి కదా మిక్సీలో అందుకోసమని చేస్తారన్నమా ట అది ఆ పౌడర్ పొడి రెడీగా ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటె ఆది ఆ వాటర్ లో టీ పొడి మరిగేటప్పుడే అల్లం వేసేస్ ఈ పౌడర్ కూడా వేసేస్తాం అప్పుడు బాగా ఫ్లేవర్స్ దిగు ఉతాయ అని చెప్పి బాగుంటుంది కొంచెం అంతా అని చెప్పి కొంచెం ఒక వన్ మినిట్ మరగ పెట్టిన తర్వాత అప్పుడు పాలేస్తాం
హ్మ్ హు
ఆ పాల్ బాగా మరిగించి అది మొత్తం పొ ఏంట్రా
ప్రాసెస్ సింపుల్ గానే అయిపో తుంది నేను టీ అంటే అది కష్టమేమో అనుకున్నా కొంచెం టీ కి పాలు ఎక్కువ మరుగుతాయి గదా
హహా కొంచెం పాలే క్కు కాలి ఎందుకంటే అది కలిపే కొద్దీ తగ్గుతూ వస్ స్తుంది నీళ్ళు పాలు పోస్తే కొంచెం క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది ఎందుకంటే అ అబ్జర్బ్ చేసుకుంటది కదా
హ్మ్
అలా చేస్తాం అనమాట ఇంక తర్వాత మధ్యలో
అందుకే బయట ఎక్కడైనా టీ కొంచెం కాస్ట్ ఎ కు ఉంటది కాఫీ తక్
కాఫీ కొంచం తక్ ఉంటది అవును బట్ కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కాఫీయే రేట్ ఎక్కువ
అవునా!
అంటే ఇప్పుడు మనం క్యఫేస్ కెళ్ళిన రెస్టారెంట్స్ కెల్నా కాఫీస్ రేట్ ఎక్కువ అంటే వాళ్ళు చే కాఫీ బీన్స్ వా ఆ ఓన్ ప్రాసెసింగ్ కాబట్టి వాళ్ళ కొంచెం ఎక్కువ చా
కానీ అది నాకు అసలు తాగుబుద్దే కాదు చేదుగా ఉ టది ఒక రోజు బ్యాంగళూరుకు ఎళ్ళినప్పుడు ఎక్కడో తాగినిన్నాను ను ఎంతో టు ఫిఫ్టీ ఏమో అది అ ఇట్లా కొంచెం తాగుతానే ఏం న చ్చక ఆడే పెట్టేస్నా ఇంకా తాగలేం అలా ఇట్లా తాగి తాగి అలవాటు అయిపోయి సడన్ గా ఇట్ల దాగాలన్ టే కష్టమే మేము ఎక్కువ చక్కర వేసుకుంటాం కాఫీగ్గానీ, పాలగ్గాని చ క్కర ఎక్కువ తిని తిని అలవాట అయిపోయింది అట్ల
అదే అదే ఇక్కడ మేము కూడా కొంచెం అంతే ఇంచుమించు ఎందుకంటే ఎందుకంటే షుగర్ ఫ్యాన్స్ ఉన్నారనమా పాలు కొంచం అంటే పాలు షుగర్ తక్కువైనా మా మమ్మీ కూడా కొంచెం వేసేసుకుంటారు. షుగర్ అప్పటికప్పుడు అప్పుడేసుకొని మిక్స్ చేసుకొని అయినా తాగుతారు అంటే అప్పుడప్పుడు మనం హ్మ్మ్
అది లేకుంటే టేస్టే మారిపోతది. ఎట్లనో ఉంటది
మ్మ్ అవును అప్పుడప్పుడు అసలు ఆ టీ నీ అసలు బిస్కెట్ లేకుండా అసలు నేను తాగగలన అందుకే యాక్చుల్లీ ఒక్కొక్కసారి ఇప్పుడు కాదు ఒక్కొక్కసారి ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే బండి చాలా బాగుంటాయి అవును ఒకప్పుడు స్టాక్ స్టాక్ మెయింటైన్ చేసేదాన్ని కాకపోతే అలా అన్ని తినకూడదు అదొక వ్యసనం లాగా ఉంటది పే రేపు ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా అది లేకపోతే నువ్వు ఉండలేవు అన్నట్టు అయిపోతది సో టీ తాగానుకుంటే తాగు ప్రతిసారి బిస్కెట్లుతో తినద్దు అని చెప్పి అన్నారని కొంచెం స్లోగా తగ్గించా అనమాట
బిస్కెట్ తీసుకున్నాం అనుకో ఫాస్ట్ గా అయిపో టీ కానీ కాఫీ కానీ ఏదైనా ఆ ఆ బిస్కెటే ఎక్కువ పీల్చేస్తది మ్మ్ కానీ అ తింటే కడుపు నిండుతది బాగా
టీ కూడా చాలా బాగుంటది
మ్మ్ హ్మ్
ఒకప్పుడు పార్లీజీ టీ బాగా తాగే అవునవును ఇప్పుడు ఫైవ్ వస్తున్నాయి పెద్ద పెద్ద ప్యాకెట్లు కూడా వస్తున్నాయి అంటే ఫార్టీ ఇది ఫిఫ్టీ రుపీస్ లోపల బిస్కెట్స్ అలాగా మూటిపాయలే రెండు మూ తే
ఇప్పుడంతా మారిపోయింది
అవును
మ్మ్
ఇంక ఇప్పుడు సమ్మర్స్ కదా ఓకే ఓకే ఓ కే ఉంటాను